హాయ్ రా ఏం చేస్తున్నవ్?
ఏం లేదు ఒక్క రైస్ పెట్టాలి, ఒక రైస్ వండితే పని అయిపోయినట్టే.
అవునా కర్రీ ఉందా?
ఆ కర్రీ ఉంది.
ఉహు అంటే మీరు మా మార్నింగ్, ఈవినింగ్ వంటతార కర్రీ ఓన్లీ మార్నింగే
మార్నింగ్ వండు తా ఇగ ఎప్పుడన్నా అయిపోతే ఈ నైట్ టైమ్ వండుతా కర్రీ
ఉహు
అంటే ఫ్రైలు వేసినప్పుడు డబల్ వండాల్సి వస్తది.
అవునా ఉహు ఇప్పుడు మీరు అది మ్యారేజ్ అయింది కదా, చీరలు కట్టుకుంటార డ్రెస్స్ లు వేసుకు అంట్రా
నేను ఐతే చీరలు కట్టుకోను అక్క ఏదైనా ఫెస్టివల్స్ గిట్లా అప్పుడే చీరలు కడతా, డ్రెస్ లే నార్మల్ టైం ల
ఉహు డ్రెస్లు గాని నైటీ గాని వేసుకుంటర?
నైటి లేయను ఓన్లీ డ్రెసు లే ఏస్తా
ఉహు ఈ చీర గట్టడు అనేది బాగుంటది కదా, మన ఇండియన్ కల్చర్ లో
అవును మంచిగా ఉంటది, కానీ ఇప్పుడు ఆ డెవలప్ అవుతుంది కాన్ ఇప్పుడైతే చాలా మంది తగ్గించేసిర్రూ శారీలు కట్టడం, ఆంటీలు కూడా అందరూ పెద్ దోలు కూడా డ్రెస్సులే ఏత్తారు. ఉమ్ ఇక పండుగలు అప్పుడు మాత్రం శారీస్ కట్టుకొని మంచిగా రెడీ ఐతరు అందరు ఆ టైం లో
ఆ పండుగ టైమ్ లో అయితే ఇంగ మామూలుగా రెడీ కాట్లేదు జ్యువెలరీస్ ఆ శారీస్ మగ్గం వర్క్స్ తో గాని బాగా ఏసుకుంటున్నారు.
ఉమ్
ఉహు
మీరు సారిలే కట్టుకుంటరా?
లేదూ నేను కూడా డ్రస్సులు ఏసుకుంటా, ఇగ ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు ఏసుకుంటా, బయటకి కెల్తే డ్రస్సులు. అ ఫెస్టివల్స్ కి సారీస్ కట్టుకుంట ఇగ ఉహు అవి డైలీ కట్టుకుంటే అలవాటు అవ్వు ఏమోగని కట్టుకోం కదా
ఆ
అంత ఇబ్బందికరంగా ఉంటది కట్టుకుంటే
అవును మళ్ళీ శారీలు కట్టుకొని ఇంట్లో పని చేయాలంటే కూడా ఇబ్బంది.
ఆ ఎక్కువసేపు ఉండలేము ఏదైనా అట్లా కట్టుకొని ఇట్లు
ఉమ్ డ్రెస్లకే అలవాటు అయిపోయిల్లు అందరూ
ఆ డ్రెస్లే ఫ్రీగా కంఫర్ట్గా ఉంటాయి ఇంకా నైట్లు అయితే ఇంకా కంఫర్ట్గా ఉంటాయి. ఆ కాకుంటే ఇప్పుడే ఏట్లా అప్పుడే వస్తదిలే పిల్లలు చిన్న ఉన్న ప్లేసలేగాని
ఆ అవును పిల్లలు పుట్టినప్పుడు ఇస్తారు గాని
ఉమ్ ఇగ ఊర్లో కదా ఇగ అందరు ఎందుసుతిసుకుంటాల్ల అవి ఎందుకు తీసుక్ ఎట్లా అంటారు అన్నట్టు
అవును
పట్టుకోండి అంటారు ఇంకా
ఉహుం
ఎవరి కంఫర్ట్ వాళ్ళది వాళ్ళు చెప్తే మాత్రం వేసుకుంటాము గాని ఇట్లా అంటారు. ఇట్లా మాత్తయ్య వాళ్ళ ఇట్లా తోటి కోడలు ఉంటారు కదా
ఆ వాళ్ళు అంటారా?
మా అత్తయ్య ఏమనదు.
ఉహుం
అని వాళ్ళు అంటాది ఎవరి కంఫర్ట్ వాళ్ళని చూసుకోవాలే. వాళ్ళు జెప్పారని మనం గట్
వాళ్ళు ఏదో ఒకటి అంటనే ఉంటారు.
ఉమ్ కాకుండా ఇప్పుడు శారీ ప్లీ ప్రీ ప్లీటింగ్ అని ఇట్లా బాగా కడుతున్నారు కదా శారీస్
అవును చాలా రకాలు కూడా కడతలు డిఫరెంట్
ఉమ్ ఉమ్ ఇట్లా గోష్ లాగా పెట్టి అంటే ఇది ఈ నాట్యాలకి పిల్లలు పిల్లలకి గడుతున్నారు ఏన్న యాక్టివిటీస్ ఉంటే
ఉమ్
ఉమ్ చాలా రకాలుగా కడుతున్నారు మొన్న నా ఫోన్ లో చూసినా మంచు లక్ష్మి చెప్తుంది. ఒక ఆమె అంట సారీ కడితే లక్ష యాభై వేలు తీసుకు
ఆ పిసినారి అవును కొంతమంది సెలబ్రిటీస్ కట్టేసే వాళ్ళు బానే తీసుకుంటారు అమౌంట్
ఊ
ఉమ్ ఒక అద్దను కూడా ఆ తమిళనాడు అతను కూడా ఒక అబ్బాయి కడతాడు. అతను ఎక్కువగా పాపులర్ అయింది స్నేహ గడతాడు. తెలుసా చూ ఆ ఆమెకు వరన్ తమిళనాడే అనుకుంటా వాళ్ళది. ఫుల్ ఫేమస్ అతను బాగా కడుతాడు సారీస్
ఆ అదే వీడియోస్ చూస్తుంటా తను కూడా ఆమె చెప్తుంది ఫోన్ లో చూసిన లక్ష యాభైవేలు తీసుక్ ఉండదట ఒకసారీ కట్టినందుక ఒకసారి నయితే మంచ్ శ్రీ లక్ష్మీ చెప్తుంది అమ్మాయిలు గూడా బయటికి పంపాలి చదువుకోనియ్యాలి. ఇట్లా సంపాదించుకుంటారు అబ్బాయిలు తో సమానంగా అమ్మాయిలను గూడా పెంచాలి అని ఇట్లా చెప్తుంది ఏదో పోగ్రాం అవుతుంటే
ఈడ అన్ని పిల్లలు అన్ని పనులు చేస్తున్
ఆ అన్ని పనులు చేస్తున్నారు బాయ్స్ తో పాటు ఈక్వల్ గా ఉం టున్నారు దేంట్లో తగ్గట్లేరు. ఉమ్
కాకపోతే వచ్చిందేంటిది ఆ వచ్చింది ఏంటిదంటే సెక్యూరిటీ లేదు ఇప్పుడు అబ్బాయిలకు లేదు అమ్మాయిలకు లేదు లే ఎందుకంటే పెళ్లైన వాళ్ళే భర్తలను చంపుతనే న్నారు చాలా మంది
ఆ భర్తలని చంపుతాళ్ళు భర్తలు గూడా భార్యలని చంప్
ఆ మళ్ళీ బయటికి పోతే అమ్మాయి లను గూడా ఎక్కువగా ఇగ రేప్ చేయడం ఇట్లాంటివి ఎక్కువ అయిపోతాన్నై.
ఆ సెక్యూరిటీ లేదులే గాని బాయ్స్ తో ఈక్వల్ గా పోటీ పడతా తాలు అన్ని రంగాలలో అమ్మాయిలు గూడా దేనికి తగ్గట్లేరు.
అవును
ఊమ్ ఈక్వల్గా వాళ్ళతో సంపాదిస్తారు సాఫ్ట్వేర్లో గానీ హార్డ్వేర్లో గానీ
అవును బ్యూటీషియన్లు గూడా బాగా చేస్తున్నారు మోడలింగ్ లాంటివి ఇట్లాంటి
ఆ ఇంకా మోడలింగ్ లో అయితే ఇంకా ఫుల్ ఇన్కమ్ వస్తది. సిటీలలో చాలా మంది వాళ్ళు ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఎవ్రీ వీకెండ్ లో ప్రతిసారి వెళ్ళి చేయించుకుంటారంట ఊమ్ వాళ్ళు ప్ర తి ప్రతిదానికి ఫుల్ డబ్బులు వస్తాయి బ్యూటీషియన్ వాళ్ళకి.
ఊమ్ అవును
ఊమ్
ఇప్పుడు కోర్స్ బయట నేర్చుకోవాల మన ఊర్లోనే పట్టి స్కోరు లేకపోతే చేపిచ్చుకోరు.
ఈ అమ్మాయిలు వెళ్ళి ప బయట పని చేస్తే పెద్ద నేరమది. ఉమ్ ఇంట్లో ఉంటే ఏం కాదులే బయటికి పోయి ఏదన్న పని చేసి ఏదన్నా డ్యూటీ లాంటిది చేశారనుకో అది పెద్ద నేరం
అవునా?
అట్లా ప్రోజ ప్రొటెక్ట్ చేత్తారన్నట్టు బయటికి
ఊహు
ఇగ సిటీ లా అంటేనేమో ఏం పట్టించుకోరు అందరు ఓ ఆఫీస్లలోకి వెళ్తారు అందరు ఈక్వల్ అయినట్టే చూస్తరు.
ఓ సిటీలా గంటే ఇగ సా అందరు జాబ్లు చేస్తనే ఉంటారు ఖాళీగా ఎవ్వరు ఉండరు ఆడా
ఆ అలానే ఉండాలి పని చేస్తేనే ఇట్లా రెస్పెక్ట్ టుంటది ఊమ్ మీక్ మీతో పాటు మేము గూడా ఈక్వల్ అని అట్లా ఉండొచ్చు ఇగ ఖాలీగా ఇంట్లో కూసో ని ఉంటే ఇగ వాళ్ళకి టార్చరు ఇంట్లో కూసోని చేస్ సిన పనికి అది చెప్పలేము. చెప్పినా ఇంట్లో పనే గదా
అట్లనే అనుకుంటారు ఇదే అనుకుంటారు ఏవరున్నారు ఇందులో చేయడానికి అనుకుంటారు
ఊమ్
బయట కనుక ఇంట్లో చేయడం ఇంకా కష్టం. పిల్లలను చూసుకొని ఇల్లు చూస్తూ ఇంట్లో వంట ఇంట్లో పనులు
మస్తు కష్టం
మ్
తెలుసు అది అట్లా అంటారు. తెలుసు ఆ కష్టం అనేది తెలుసు మళ్ళీ మాటలు మళ్ళీ మాట. మాటలు ఇట్లా బాధపడే విధంగా మాటలు అంటారు. ఏం చేస్తాము అనుకోని ఇలానే వదిలేస్తాం.
ఓ
అదే ఏమన్నా చేద్దామనే నేను కూడా మొన్న. వన్ సిక్స్ మంత్స్ లో హ్యాకింగ్ సిస్టం అని నేర్చుకున్నా.
ఆ ఏమని
సిస్టం నేర్చుకున్నా ఇట్లయితేనే మాటలు భరించలేక
మ్
సిస్టం నేర్చుకుంటే నేర్చుకున్నాక కూడా బయటికి పంపనంటే ఇక సప్పుడు చేయకుండా ఇంట్లో చెంట
అ ఎంత నేర్చుకుంటే ఏమైంది అక్క మరి అ సిస్టం నేర్చుకున్నాదానికి ఎంత అయింది అమౌంట్.
నేర్చకుంటన్నా సిక్స్ తౌజండ్. అ పిజిడడిసి అనే కోర్స్ ఉంటది.
మ్
అది బేసిక్స్ అన్నట్టు మళ్ళీ మనం ఇంకేదైనా నేర్చుకోవాలంటే మళ్ళీ అద త్రీ మంత్స్ ఉంటాది.
అ ట్రై చేసిర్రా మరి ఏమన్నా బయట ట్రై చేసిర్రా జాబ్స్ కి
ఆ బయట అంటే కొంచెం మా హస్బెండ్ సపోర్ట్ లేదు. నేనే ఇట్లా పరిచయం ఉన్న వాళ్ళని వీళ్ళని అడిగితే ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి. కాకుంటే ఇతను ఏమంటున్నాడో నువ్వు బయటికెళ్ళి చేయొద్దు అని అంటున్నాడు.
అవునా
మ్ అట్లై సైలెంట్ అయిపోయినా.
మ్ హూ
బయట ఇక్కడ మెడికల్ కాలేజీ లో డాటా ఎంట్రీ ఉందన్నారు.
ఆ అవునా
మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా ఇట్లా రిసెప్షన్ దగ్గర ఉంటారుగా
గవర్నమెంట్ లో అట్లా తీసుకుంటార ప్రైవేట్
ఆహా, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాదు.
ఓ అవునా
సెపరేట్ గానే ఉంటారు అన్నట్టు కింద రిసెప్షన్ దగ్గర ఉంటారుగా. టెంపరీగానే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చు.
ఆ
మ్ ఇట్లా కాంట్రాక్ట్ బేసిక్ లాగా చేస్తారు. ఎప్పుడైనా ఇట్లా పోస్టులు పడితే వాళ్ళకి పర్మనెంట్. పర్మనెంట్ ఆర్డర్స్ ఎక్కవ ఉంటాయా గా
ఆ అవును
బేసిక్ వాళ్ళని పర్మినెంట్ చేస్తామంటే అట్లా పర్మినెంట్ అయితలేదని కొంతమంది మళ్ళీ ఏదైనా నా వస్తే అటు వెళ్తారు లేకుంటే ఇగా స్టార్ట్ అయ్య ఉన్నోళ్లు చే చేసుకున్నోళ్లు అదే చేసున్న వాళ్ళకి అదే అయితది అది మన ఓపికతో పని
అయితే మాకు హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉండే హలో
ఆ చెప్పండి అడిగారా వాళ్ళని
ఆ
ఉ హు
సంధ్య తెలిసిన వాళ్ళు ఉంటే సరే పే చూద్దామని అన్నారులేగాని మాకు ఇంట్లో స కొట్లేకా వెళ్లలే సర్టిఫికేట్ వస్తే ఇగా ఏమన్నా చూసుకున్నామంటే ఆ సర్టిఫికెట్ వచ్చిన వేస్ట్ ఉన్నట్టు ఉంది ఉ హు
అయ్యో మరి నేర్పించడానికి ఎట్లా పంపించారు ఫస్ట్
ఆ అంటే నా బలవంతంగానే
ఉ హు ఆ హ
ఉ మా బలవంతంగానే నేర్చుకున్నాడు లే గాని ఇంకా నేర్చుకున్నాడు కదా నా వల్ల కావట్లేదు ఏ గొడవలైన్ టైం లేకుండే సైలెంట్ పెట్టిన
ఆ అవునా
ఉ ఏమైనా ఉంటే నువ్వు మ్యారేజ్ తీసుకో కూర చూసుకొని ఇక్కడ అంటే కష్టం అది ఇది అంత మ్యారేజ్ బిఫోర్ ఏమో చదువుపిస్తాం అది ఇది అన్నారు
అంటే డిగ్రీ వరకు చదువు పిచ్చి ఇండ్ల
చదువుకు వాళ్ళ కూడా ఏమేమి ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు అమ్మ వాళ్ళే ఫీజు కట్టేది మ్యారేజ్ అయిన
అవునా మ్యారేజ్ అయినంక ఒకటి చెప్తారు మ్యారేజ్ కు ముందు ఒకటి చెప్తారు అంతే ఉంటారు కొంతమంది
అంతా మోసం చేసిరులే గాని ఏదో ఒకటి చేసుకోవాలని. ఉందిలే కాని ఏది కాకుండా అయితుంది
అవునా ఏం కాదు గాని తియ్యి తర్వాత సప్పుడు చేస్తే ఉంటాయేమో మీకు
ఆ ఏజ్ అయిపోయినాక సప్పుడు చేస్తే ఏమున్నది
అట్లా అంటావ
ఉ మనకి ఇప్పుడు థర్టీ లోపు ఏదైనా సాధిస్తే థర్టీ లోపే చూసుకోవాల
ఆ అవును
అంతగా రాదు చేయలేను
ఉ హు
అని ఏదో ఒకటీ చూసుకుంటా అంటే కావట్లేదు ఏమో ఏదైనా రాసి పెట్టి ఉన్నదా
ఏం కాదులే అవుతుందిలే మీరు అనుకున్నవి సపోర్ట్ చేయరా ఇగా అంటే ఇప్పుడు పిల్లలు ఎట్లైనా స్కూల్ కి వెళ్తున్నరు
అదే ఖాళిగానే ఉంటున్నా గాని వెళ్తా అంటేనే అసలు స ఫ జీరో పర్సెంట్ కూడా లేవు
అయ్యో
సరే అండి
ఆ సరే అండి
హ్మ్